ఇది టెన్ మినిట్స్ తర్వాత మనమే కట్ చేస్తేనే అంట వచ్చేది
హ్మ్
పొద్దున్న నాకు టూ కా ఒక కాల్ వేస్ట్ అయిపోయింది
హ్మ్
ఏం చేస్తాన్నావు
ఏం జేయ క్లాస్ లో సినిమా చూస్తన్న మేడ్ ఇన్ కొరియా
మేడ్ ఇన్ కొరియా బాగుందంటానే
నేమో చూస్తాను కడుపు నొస్తాంది ఏందో
ఎందుకు వచ్చాయా
లేదబ్బా ఏం రాలా వస్తా అంది నేను పడుకొని ఫోన్ చేస్తాను
మ్మ్ హూ
ఏం చేస్తానవ్
నేనెం చేయాల ఇప్పుడే కిందకి వచ్చిన నేను కూడా పడుకోనున్నా
మ్మ్
ఇప్పుడే కిందక వచ్చా
వాడు
ఏమో వాళ్ళు భరత్ వాళ్ళు ఉన్నారు భరత్ యు అ యువరాజు
ఓహో మా బర్రెలున్నారా
ఆ ఈ రోజు నేను టమాటా క్యాబేజ్ చేసిన
హూ హూ హూ స్నానం చేసినవా పడేసినవా ఉన్నచ్చనావా
వాళ్లకిచ్చిన
ఎవరికి
ఆ నేను వాడొక్కడే ఉన్నాడేమోని అడిగింటే వాళ్ళు ఉన్నారు చేయండి అంటే చేసినానా అదేమంటే ఏగలే సరిగా అంటే కొంచెం చే ఆయా
ఏ తింటారు లే
ఆ అందుకే నేను చెప్పిన వద్దని ఏం కాదులే అ రంగ సర్లె మీ ఇష్టం అన్నా
ఆ
పర్లే యావరేజ్ వచ్చింది
ఉ రెడీ అయ్యాల్సింది చీర కట్టుకోవాల్సింది కిన్ తక్కువ వెళ్తే
వానకేమి ఇంట్రెస్ట్ నేను స్నానమే పదిన్నరకి చేసా
నేను పొద్దున్నే చేసినను లేదు అమ్మ కుట్టింది ప్రార్థచ్చింద అని చెప్పిన కదా వెంకట్రాం రెడ్ ఏమో అంకుల్ నాకు తెలిదు ఆ ముసలడు ఇంట్లదే బయట ఉన్నా నువ్వే రా నియర్ వెంకట రామ్ రెడ్డి
అది నిజమేలె
వెన్నంటే సండే అని చెప్పేసి సేస్ చొప్తా
నువ్వు కట్టలేదా
ఏంది ఆహా అదే ఇంగ కడుపు నొస్తాంది
ఆహ ఎప్పుడు రాలేద ఈ మన్ అ
ఇం పోయిన్ సార్ ఎప్పుడు వచ్చింది ట్వంటీ మనం మనం ఎన్నికి బో ఏ రోజు పోయిండేది తిరుపతి కి
ఆ ట్వంటీ నైన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవన్ ఆన్ టైమ్ లో
ఆ దాని గన్ నాలుదు రోజులు ముందు ఏసుకొ మూర్రోల్ ముందు అనుకో ఆ టైమె కానీ ఏమో బత్రూమ్ పోయినా రెండు సార్లు పొద్దున్నించి ఉండు
ఏమి దిన్నావ్ పొద్దున్నుంచి
ఇంగా ఏం దిండ్ల ఓళిగ ఒగడ్ తిన్న కొద్దిగా రైస్ తిన్నా అంతే ఇంగ ఏం దినలేదు వడలు దిన్న ఓ రెండు మూడు
నివాలయన్
నాకు బలే ఇబ్బంది సామి ఏదన్నా తింటే వావ్
హు ఏ పాడి చెకప్ చేసుకున్నా గుడా
ఆ నాకెందుకు నాయన బాడీ చెకప్
ఆ
నాకేం వద్దులే నాకి నేను చేయిచ్చుకుంటే విటమిన్స్ చేయిచ్చుకోవాలి వాళ్లవి మీతో నేమి అవసరం
బ
ఏం జేస్తాంది మీ మిస్సి
ఆడుకుంటద్ పక్కింటి పాప వచ్చింది ఆ ఇంకా వల్లధన ఆ కార్బోర్డ్ తీస్తాన్నారు అక్క అక్క ఆ కార్డ్ బోర్డులు తీతున్నారు వాళ్ళు మీరేం కట్టిధాటి అవి కార్ బోర్డ్లు ముందార్ కట్ కింద అవ్ తీస్తున్నారు
షట్
ఇంక ఉమ్ మీ తమ్ముడు ఉన్నాడా?
కిందికి పోయినాడు ఆడుకొనికి
నువ్ పోలే
ఎవరున్నారు ఎవరులే ఆడుకోనికి
ముందర వాళ్ళు రాలేదా మీ ఫ్రెండ్స్
వాసునర్ రాలే గాయత్రి వచ్చింది ఎమో గుడికేమో సండే
హ మీర్ పోలే ఈరోజు
ఆ అడక్ పోతన్ పొద్దునే ఏం కథ్ పది పాన్లని చేసుకొని మాల్ కడకి పోయ్సచూకే పన్నెండు అయింది.
ఆహా నిన్న యాడికో పోయినవ్? నిన్న గన్డికి పోయినవ్ కదా? నిన్ననో మొన్ననో నీ స్నాప్ చూస్ అరేయ్ మీ అమ్మ ఫోటో నాకైతద్ తీస్కెల్లు
అది మొన్న మొన్న మొన్న పోయి గండకి నిన్న కడుపులో తిన్న కదా
ఆ నిన్న కనిపియాలే మొన్న మొన్న ఏ షాప్ లో కొనావ్ మల్ల ఆ సారీ ఇంగ అడ దర్ రోనిన్
ఏమో మా నైరా దాంట్లో బాగున్నాయ్ రా అనిది పోమా అద లేకున కూడా ఓ డ్రస్ తీసుకుంది.
ఆ ఆకృతిలో తీసుకోవాల్సి ఉంటివి బాగున్నాయ్ తెలుసా ఆకృతిలో.
చ వాష్ అయింది ఇప్పుడు ఆకృతీ
అవునా
ఏ కాస్ట్ రీజనబుల్ గానే ఉండదడా ఏ ఊకి ఎక్కువ కాస్ట్ రీజనబుల్ గా ఉండదు మామూలు డ్రెస్ నువ్వు ఎక్కడ తీసుకున్నారు డ్రెస్ వాడికి కావాలన్నా నేను వాడికి కావాలంట
ఉహు నీ వయిపునాయ ఎవరు
నువ్వు డ్రెస్ ఎక్కడ తీసుకున్నది బర్త్డేది
ఆకృతిలో
కుల ఉండ రోజు వాడి కావాలంటుండు ఇకి ఇ మరికి
ఆకే
ఆ బాబుకి మెరూన్ కలరే కావాలంటమ్మ కావాలంట అప్పుడు వేసుకుండేదా ఎందుకు అంటే ఆ ఏమి రాష అదేం కషి రాష
అంతే అంటే అట్లా కూడా ఇస్తారా అని డౌట్లే నాకు
ఏం ఎందుకు ఇరు బట్టలు కణస్తారుంతేారు ఇప్పుడు ఆన్లైన్ ట్రైం కా ఆన్లైన్ల వరతర్ంట
ఆ అంతే అదే అంటే కొనుక్కొని తీసుకోపోయి ఇచ్చే అంత ట్రెడిషన్ ఇప్పుడు ఎవరు ఫాలో అవు
హు తీ తీసుకుపోతాడు అలాని ఇబ్బంది ఏం లేదు అదే చెప్తానా కదా బయటికి కనిపించేలా అసలు కాదు
తక్కువే నైన్ ఫిఫ్టీ అంటే మేళ అనిపించింది
ముస్లిం పిల్లలు ఉన్నావు ఉన్నాడు అ
ఎవర్ని అన్నా
మన్న హే స్కూల్ నా ఫోటో సిక్స్ న్నావు కదా అప్పుడున్నాడు అచ్చ ముస్లిం పిల్లల ఆడంది పిల్లకాయలు ఏ మామూలుగానే అన్నావు నార్మూల్గానే ఎందంట తేడాగా
ఏమో మరి ఎందుక అన్నారో తెలియ
ఉమ్ కు
నీ వైపోయినాయ కాల్స్
ఐపోయినయ్ మళ్ళ హిందీలో వచ్చింది నాది
అది మనీ పడింద
లేదు
మరేం పడకుండా అప్పుడే పడతాది కదా
నిక్ ఆ నీకు వడిందా అమ్మ కాల్ అయిపోయినంక లేదు కదా నిను అదే అడిగింది హు మ్ నాక్ తెలీదు అయిపోయినాయి సబ్మిట్ చేసేసిన మళ్ళీ హిందీలోచ్చినాయి దాంట్లో కూడా గోకుతాన
నాకేం రా నాకు నిన్న నాకు మంజుకి ఇంకెవరికి దేవికకి సుప్రజాకి వచ్చిం
మామహి కూడా వచ్చింది
ఆహా మాట్లాడుతుందా నీతో
ఆహా వచ్చింది అక్క అని మెసేజ్ చేసింది అంతే ఇన్ని అన్నిీ నాతో ఇట్లా మాట్లాడుతాది నేనే తీసుకొని మనమే మాట్లాడ్ కోవాలంతే
అంతేలే అంటే నువ్ లా గిన్ అయితే నీకు వస్తాదేమో కదా
ఆ అంతే ఏంది నేను ఎంత మంది ఇచ్చిన అప్పుడు నాకు గుర్తుకు లేదు అస సలు ప్రణీక్కుడా వచ్చింది మెసేజ్ అది
అయితే నువ్ మళ్ళి నీ ఫోన్లో డియో లాప్స్ ఉన్నాయి కదా
అప్పునిన్ యిచ్చింది ఫైవ్ మెంబర్స్కే కదా ఆశ
అవును
నాది ఒకటి రాజెశన్నది ఒకటి పవన్ది ఒకటి లేఖనాథ్ ఒకటి మేఘనాద్ ఒకటి అం
అంతే ఐదే వచ్చుంటాయి
నిక్ ఎక్సట్రా వ
మ ఇంకా ఇచ్చుంన్టావ్ ఏమో
ఎం పడో గుర్తుకులేదు నాక్
అంటే వాళ్ళు ను డ్యయల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకో
ఎందుకు అవసరం లేదు నాది అయిపోతనే వాళ్ళది లాగిన్ అయిపోతా అవ్వచ్చు లాగిన్ అవ్వచ్చు మూడు నాలుగు ఏం అవ్వదు లే ఇబ్బంది ఏం లేదు కానీ శశికి ఇచ్చేస్తావాడు శశికి మాట్లాడేస్తడు వాడు మాట్లాడతాను ఈ రా
హ్మ్
షేరింగ్ చేయాలిలే మళ్ళ మరిచి ఇచ్చేదండి మనం గమ్మున మనం కట్టాల్సింది కట్టేసి మళ్ళీ ఎంత ఎంత కావాలంటే అంత ఇచ్చినా కాని సరి
అంతేలే అందరితోటే ఆ
నిక్కీ కి థౌజండ్ ఇయ్యాల
ఓకే అ అంతే అంటే అది మను కట్లేదా మిగతా కట్ వద్దులే వేస్ట్ అంట మొన్న సార్ కూడా చెప్పినాడు హెచ్ఓడి సార్
ఊహూ
అవి ఏంటి ఏం చెప్పరు ఒకవేళ మీరు కోర్స్ తీసుకోవాలంటే డెబ్బై ఐదు వేలు అవుతుంది పిండి ఇంత తక్కువ చేస్తున్నారంటే ఏం చెప్పరు అంటే ఆ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ ఏం చెప్పరు మీకు
చెప్తారు ఏం చెప్తారు ఇప్పుడు ఎందో బేసిక్ చెప్తారు అంతే
ఆ అది ఎందుకు యూజ్ అది మన దాంట్లో కూడా చదువుకోవచ్చు అంటాడు పివీ అవన్నీ సి ఆరు అవన్నీ
మీందడి అ మదా స
ఇంకా ఏంటి నేను టెన్ మినిట్స్ తర్వాత కదు అయితే అస్త
పజలే మన్నజయ అంత కట్ చేసి మళ్ళా చేయ్యి
ఆహ రోషనికి చేస్తా రోషని ని అప్పుడ మెసేజ్ చేసింది చేయను
వాళ్ళ ఫోన్లు లేదు మనం చేసింద లా పదేలు మరి ఫోన్ లో యాప్ ఇవన్నీ డౌన్లోడ్ కావ అబి ఫోన్ లో
అసలు వా ముందు ఈ ఇది ఎలా అంటే ముందు చేసుకున్న వాళ్ళకి
అట్లా కాదురా వేరే నెంబర్ అయినా ఇచ్చింటాము మాట్లాడేదానికి కానీ ఫోన్ లో రావు కదా ఆండ్రాయిడ్ కాదు కదా అని అయి పోన్లే ఇవన్నీ డౌన్లోడ్ అవుతాయా
అవ్వవ
అవో ఏ బట్టి యాప్స్ అవి డౌన్లోడ్ కావు ఐఫోన్ కి ఉంటేనే వస్తది
లేదు ఒక ఒకసారి ట్రై చెయి ఉంటాయి అనే అనుకుంట
ఫోన్ చేస్తున్నాడు ఇందాక మైమ వచ్చి తిట్ట రోజు ఫోన్ చేస్తాడు ఏం మాట్లుంటాయి నీకు నేను చెప్పలేద వాడికి చెప్పినా కదా మన కాల్లోనే అనింది అనేసి ఏం పని కజయి ఖజాయి